వినపడుతుందా
అ వినబడుతుందక్క మీకు వినబడుతుందా ఏం చేత్తున్నారు
ఏం లేదు ఖాళీగనే ఇంతకు ముందు ఆ తమ్ముడు కాల్ చేసిన్ అక్కడ లేబర్స్ ఉన్నారు అయితే చేన్లో
ఓకే
హ్మ్ లేబర్స్ తోటి పత్తి ఏరిపిస్తున్న అని ఫోన్ చేస్తే ఒక లేబర్ ఆమె అబ్బాయికి హెల్త్ మంచిలేదట
కె
ఆ పొద్దున్ నుంచి ఎటో తిరిగి వచ్చిందట తిరిగి వచ్చేసరికి ఆయన లోపలే ఏదేదో మాట్లాడుకుంటానట నేను బ్రతకను నేను చచ్చపోతాను అను చంపండి ఆ ఇష్టం వచ్చినట్టు ఏదో పిసా పిసా మాట్లాడితే వాళ్ళ సిస్టర్ కి భయం అయింది అరే ఎప్పుడు లేని తమ్ముడు ఎందుకు ఇట్లా మాట్లాడతాండూ ఏమైంద అని ఆమెకు ఎంత ఆమె ఎంత ట్రై చేసినా ఆయన చెప్తలేడట ఆయన కింద పడి ఆయనదైనే నేను అసలే బ్రత నేను బ్రతకా చచ్చిపోతా నేను ఏదో చే తన ఎటో పోతాన్నయ్ ఏదో మతిస్థమితం లేకుండా మాట్లాడతాండట ఆయన ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నదట ఆ కున్ భయమైంది దెయ్య ఆమె పా ఆమె పాపం ఆమెకు ఒక చిన్న పాప ఉన్నది ఇప్పుడు ఆ చిన్న పట్టుకొని ఈయనెను పట్టుకొని ఎటు పోవాలి ఎటు లేదు అనేది నాకు కాల్ చేసింది ఆ నేను ఆమె కాలు లిఫ్ట్ చేసి మాట్లాడేసరిగా ప్రాబ్లం చెప్తే మళ్ళీ నేను ఆ కాల్ కట్ చేసి మళ్ళ మా బ్రదర్ కి కాల్ చేసి
ఆహ హౌద్యా
చి మళ్ళీ మా బ్రదర్ ఆంటీ దగ్గర ఎళ్ళి ఆ ఆంటీకి చెప్తే ఆంటీ ఓకే అన్నది ఆంటి ఇంటికి వస్తుందేమో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మ మమ్మీ చూసి మరి ఆ ప్రాబ్లం ఏందో వాళ్ళు అర్ధం చేసుకోని మరి హాస్పిటల్ కి తీసుకపోతారా మరేటన్నా తీసుకపో తర మరి ప్రాబ్లెమ్ ఏంటిదో అర్థం కాట్లే పొద్దున్న నుంచి ఎటన్నా తిరిగిందా తిరగలేదా అనేది అడిగింది నన్ను వాళ్ళ మమ్మీ ఏమో మరి నాకు తెలియదు మరి పొద్దునుంచి నేనైతే అడగలే మరి మీ పాపనయితే నేను అడగలేదు ఆంటీ అని చెప్తే సరే సరే మళ్ళీ చెయ్యాలని ఇప్పుడే